నమస్తే అండి
బాగున్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు ఏం లేదండి ఖాళీగానే కూర్చున్న
చెప్పండి మీద అంటే చాలా బాగా మారుతు ఏం లేదండి ఇప్పుడే ఇంట్లో పనులయనాయండి ఇలా ఉన్నామండి మీరేం చేస్తున్నడి
ఏం లేదండి ఇట్లనే కూర్చున్నా ఖాళీగా
ఆ స్టడీ కంప్లీట్ అయ్యిందా అండి మీది అయింద అండి
ఏంటండి
అది ఈ స్టడీ కంప్లీట్ అయిందా అండి
కాలేదండి
ఇప్పుడు ఏ ఇయర్ అండి
నేను ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ అండి
ఏ మన్నా చెట్ల అంటే ఇష్టమా అండి
ఆ
చెట్లు చెట్ల ఇష్టమా అండి మీకు
ఇష్టమేనండి
ఏం చెట్లండి
ఆ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎట్లండి
అ
ఫ్లవర్స్ ఇవి కూడా అన్నా
ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం అండి
నాకు హమ్
ఏ ఫ్రూట్స్ చెట్ అంటే ఇష్టమా అండి
ఆగండి ఒక్క నిషం ఆలోచిస్తున్నా
అరే అట్లా ఆలోచించుడు ఏందండి ఏమో ఉన్న చెట్ల పేర్లు చెప్పచ్చు కదాండి
మ్యాంగో లేవ్వండి
కానీ మీకు తోటు ఉందా అండి
లేదండి
మాకైతే తోటు ఉన్నదండి మ హోటల్లో పత చెట్టు దా నిమ్మ చెట్టు కరివేపాకు చెట్టు జామ్ చెట్టు మామిడి చెట్టు అన్ని చెట్లు ఉన్నాయంండి మా చెట్టు మా తోటలో
అవునా అండి
హ
లేవా అండి తోటల్లో చెట్లు
పోలదు దాని ది
లేదండి
లేదా మల్లెపూల తోట
ఉ
ఏకనన్న పార్క్ లాగా చేసుకొని తోటల పూలు పెట్టుకోవచ్చు కదండి
ఆలోచిస్తున్నాం అండి పెట్టాలని
మీ ఇంటి ముందు ఏం చెట్లు లేవా అండి
ఇంటి ముంగట ఉన్నాయండి
ఏమేం చేట్లు ఉన్నాయండి
అవి వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి అలోవేరా ఉన్నది
జమ చెట్లు ఉన్నాయా అండి
జామ చెట్టు ఉన్నదండి
అంగూర చెట్ లు వే పెట్టాల అనుకుంటాల్ల అండి మీ ఇంటి ముందు ఏమన్నా
అంగూర చెట్టు లేదండి
పెట్టుకోవాలి ప్రీపేరు అయితలా అండి ఆంగుర చెట్లు గీట్లా
అనుకుంటాలేమండి మీరేమన్నా ఆను కుంటా రా అండి
అవునండి మా వెనుక ఒక అంటే ఇల్లు ఉంది అండి ఆ ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంది అక్కడ మేము బ కాయి అంగుర తోట అంగుర చెట్టు అల్వేరా మామిడి జమా దానిమ్మ సపోట ఇకా అంజీరా ఇలా అన్నీ రా వాళ్ళ చెట్లు పెట్టాలని అనుకుంటున్నాము కానీ ఇప్పుడు వర్షాకాలము లేదు కదా అండి వర్షాకాలం అయిన తర్వాత త పెడితే బాగుంటది ఇప్పుడయితే అన్ని ఎండిపోతాయి కదా
అ
మా బాబు కూడా మా బాబు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం అండి
అవునా అండి
మా పాపకు కూడా
అవునా తిన్నారా అండి అన్నం
తిన్నామండి మా పాపియాలా కొంచెం అలిగిందండి
అవునా
ఆ
ఏం
ఓమ్మ ఆ ఇంటి ముందట్ వాళ్ళు చికెన్ బిర్యానీ తెచ్చింద్రండి
మ్మ్
తీసుకొత్తే ఏం చేసిందింటే మా బాబు ముందేసుకోడి విన్నడాండి తిన్న సరికి మా పాపకు బాగా కో స
సరే అండి పర్లేదు మీ పర్సనల్ విషయాలు నాక్ కెందుకు కాని ఇవాళ మీ డైలీ రొటీన్ ఎట్లుండే చెప్పండి
అట్లా ఏందండి పర్సనల్ విషయాలు చెప్పవాలంటే అట్లా అంటారు ఏంటండి పర్సనల్ కూడా చెప్పుకోవచ్చు కదాండి
అవునా సరే అండి
ఇంకా అండి మీరు చెప్పండి మీరే చెప్పాలి మీరు ఎంత మంది అండి బ్రదర్సు నిద్రొస్తన్నటున్నంది కదండి
అవునండి మధ్యాహ్నం టైం కదిగా
అ టే రాత్రి పడుకోలేదా అండి మీరేమన్నా
పడుకున్నాండీ అయినా కూడ ఇవాళ నిద్రొస్తుంది
ఎందుకండి అంతగా నమ్మెద్దున
ఏమైంది ఏం తిన్నారు
మాకు ఇంటి ముందటి వాళ్ళు సేమ్యలు ఇచ్ చిరండి
ఆ ఇవాళ రంజాన్ అగా
ఇంకా మీరు నెక్స్ట్ ఏం ప్రిపేర్ అ మీకు స్టడీ కంప్లీట్ అయింది కదాండి మరి ఏం
ఆ ఎంబిఏది గీతాం కాలేజ్ లో అది అప్లికేషన్ కి ట్వెల్వ్ హండ్రెడ్ అడుగుతున్నండి అది అప్లై చేయాలంటే
సరండి చెయ్యాలి కదా మళ్ళీ లేట్ అవుతుంది కదా అండి
ట్వీ ఫిఫ్త్ క లాస్ట్ డేట్ ఉన్నది లోపు చేసుకోవాలి ఇవాళ రంజాన్ ఉంది కదా రేపు చేస్తాండి
హీ
లేదండి మా ఫ్రెండ్ ఇంకొక గా ఉన్నది అయమా నేను కలిసి ఇద్దాం అనుకుంటున్నాం ఇవాళ
మరి ఎంఎస్స డబ్ల్యూ కూడా చేద్దాం అనుకున్నారు కదాండి మరి అది ఎప్పుడు చేస్తారు
రాలేదండి
ఒక సరే అడగండి అది కూడా మళ్ళీ లాస్ట్ అయిపోతే ఇబ్బందిదండి
అది నోటిఫికేషన్ ఏప్రిల్ లోనన్నా మే లో అన్నా వస్తాదనాన్నారండి అడిగినా
అయినా మళ్ళీ మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేస్త స్క్ కుంటుండాలండి మళ్ళా రోషం బోయిదనుకో కోండి మరి ఇబ్బంది అయితాదండి మీ బ్రదర్ ఏం చేస్తాడండి
ఓ మా బ్రదరు ఏం లేదండి చదువుకుంటాన్నాం
ఏం జెస్తావందవండి
అన్న బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి
పంజేతలేడ్ వర్గెమైనా జేతన్నాడా అండి
హ్మ్ చదువ్తాదండి
మీ ఫ్రాదర్ ఏం చేస్తాడండి
బిజినెస్ ఉందాండి
ఏం బిజినెస్ అండి ఏ బ్రదరు ఏం చెస్తదండి
అండి
మీ మదర్ ఏం జేతాతండి
మా మదర్ టీచర్ అండి
ఏం టీచర్ అండి
మీరేం చేస్తారండి
నేనేం జేయండి హౌ జ్ వైఫ్
అవునా
ఆ ఇంట్లో పనులన్న తీరేయా అండి పొద్దుమేల ఏవాలి మూడుాలి చాలి ముగ్గులు పెట్టాలి దీ అవి విట్టా నే అన్నీ వెయ్యాల ప్రిపర్ కొంచ సోషల్ వర్క్ వ్యక్తపో
అ చెప్పాలండి మీరే
లాగ చేస్తే బాగుంటది
ఆ
ఇ కాదు ఈ సారి మావడికి డం జర వింటారా
చెయ్యాలగ అండి
మామిడికాయలు ఉన్నాయండి మీ దగ్గర్లో చెట్టు
లే వ్య
అంటే మీే ఇంటి పదిలో లేవా
ఓహో లేవు
ఎ మాడి చక్కన్ కావాలంటే ఏం చెప్పారండి
మీకెవ మార్కెట్ లోకి చూడాలే
ఆ ఎట్లా కేజీ ఇస్తారండి మామిడి కాయలు
ఏమో అండి నేను పోను మార్కెట్ కి నేను కొనలేదు మార్కెట్ ల
మన్న మీ ఫోన్ పేలో డబ్బులు వచ్చయండి
రాలేదండి
చూసుకోలేదా అండి మీరు చెక్ తీసుకోలేదా అండి
చెక్ చేస్తావండి
చూడండి కొంత అమౌంట్ వచ్చి ఉంటాంది మీ దగ్గర
సరే అండి
అం కన్ను
కోక్ ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి మీ అమూల్యమైన